అయిన్
హాయ్
ఎలా ఉన్నావ్
నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు
నేను బాగానే ఉన్నాను. నువ్వు ప్రతి ఉదయం ప్రతి రోజు ఉదయం ఏ ఎప్పుడు లేస్తావు
నేను సాధారణంగా ఉదయం ఐదు ముప్పైకిి లేస్తాను నువ్వు ఎప్పుడు లేస్తావు?
నేను ఆరు గంటలకు లేస్తాను లేచిన వెంటనే ఏమి చేస్తావు
ముందు పళ్ళు తమ్ముకుంటాను. మొహం కడుక్కుంటాను. తరువాత కొంచెం వ్యాయామం చేస్తాను.
చాలా మంచి అలవాటు నేను కూడా ఉదయం కొంచెం నడకకు వెళ్తా
నడక ఆరోగ్యానికి చాలా మంచిది తరువాత ఏమి చేస్ చేస్తావు
ఇంటికి వచ్చి స్నానం చేసి దేవుడికి నమస్కారం చేస్తారు
నేను కూడా అలాగే చేస్ తాను తర్వాత మా అమ్మతో కలిసి బ్రేక్ఫాస్ట్ తింటాం.
నువ్వు ఉదయం ఏం తిండం ఇష్టం
నాకు ఇడ్లీ దోశ చాలా ఇష్టం నీకు ఏమిటి ఏమి ఇష్టం
నాకు కూడా ఇది చాలా ఇష్టం కొన్నిసార్లు ఉప్మా కూడా
బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏమి చేస్తావు
నేను స్కూల్ కు రెడీ అవుతాను యూనిఫామ్ తీసుకొని బ్యాగ్ తీసుకొని బయలుదేరుతాను
నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు
నేను సైకిల్ మీద వెళ్తాను. నువ్వు ఎలా వస్
నేను స్కూల్ బస్సు లో వెళ్తాను
స్కూల్లో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది
నాకు తెలుగు మరియు సైన్స్ చాలా ఇష్టం నీకు
నాకు గణితం మరి ఇంగ్లీష్ ఇష్టం
టీచర్లు బాగా బా బోధిస్తారా
అవును మా టీచర్లు చాలా బాగా బోధిస్తారు
స్కూ ల్లో మధ్యాహ్నం ఏమి చేస్తారు?
మధ్యాహ్నం లంచ్ తింటాం తర్వాత కొద్దిసేపు స్నేహితుడితో మాట్లాడ
లంచ్ లో సాధారణంగా ఏమి తీసుకెళ్తారు వె వెళ్తావు
మా అమ్మ అన్నంసార్స్ కూడా ఇస్తుంది
స్కూల్ తర్వాత ఏమి చేస్తావు?
ఇంటికి వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకుంటాను తర్వాత వచ్చేసి
నేను కూడా అలాగే చేస్తాను హోంవర్క్ పూర్తి అయ్యాక ఏమి చేస్తావు
నేనా బయటికి వెళ్లి స్నేహితులతో ఆటలాడుతాం
నువ్వు ఏ ఆటలో ఆడుతావు
నాకు క్రికెట్ చాలా ఇష్టం
మాకు బ్యాడ్మింటన్ ఆడటం ఇష్టం.
సాయంత్రం తర్వాత ఏం చేస్తావు.
ఇంటికి వచ్చి చేతులు కడుక్కోని కొంచెం చదువుకుంటా
రాత్రి భోజనం ఏ చే
సాధారణంగా రాత్రి ఎనిమిది గంటలు భోజనం చేస్తాము.
భోజనం తర్వాత ఏమి చేస్తారు.
కొద్దిసేపు టీవీ చూస్తాము లేదా పుస్తకాలు చదువుతాము.
తర్వాత ఎప్పుడు నిద్రపోతావు
నేను రాత్రి పది గంటలు పోతాను.
మంచి అలవాటు ఇంటే ఆరోగ్య బాగా
అవును రామ్ ప్రతి రోజు సమయాన్ని అవును ప్రతిరోజు సమయానికి పనులు చే చేయడం చాలా మంచిది.
నిజమే మంచి రోజువారీ అలవాటున్న జీవితాన్ని చికిత్సలోకి తీసుకెళ్తారు.
సరే ఇప్పుడు నేను చదువుకోవాలి.
రేపు ఏమైనా పరీక్ష ఉందా
హ్మ్ ఆ సాయ బ్యాస్ సరే ఇప్పుడు నేను చదువుకోవాలి.
హ్మ్ చదువుకునే సమయంలో ఏ ప్లాన్ చేసుకుంటారు.
హ్మ్ హలో హలో హా స చెమ అయి అారఘంటా చే కా క అవును అది చాలా ఆసక్తి ఆసక్తింగా ఉంది.
అది మంచి పద్ధతి నేను కూడా అలా ప్రయత్నిస్తాను.
నేను ముందుగా కష్టమైన సబ్జెక్ట్ చదువు తర్వాత మైన సబ్జెక్ట్ చదువుతాను.
నువ్వు ప్రతిరోజు ఎంతసేపు చదువుతావు.
సాయంత్రం సుమారు రెండు గంటలు చదువుతాను
చాలా బావుంది. చదువు తర్వాత ఏం చేస్తావు.
కొందిసేపు టీవీ చూస్తాను లేదా కథలు పుస్తకం రాస్తా చదువుతాను.
మీకు ఏ రకం కథలు ఇష్టం.
నాకు సాహసలకథలు మరియు జ్ఞానం కథలు శ్రేష్టం.
నాకు కూడా కథలు చదువడం చాలా ఇష్టం.
నువ్వు ఇంట్లో పనులో కూడా చేస్తావా
అవును నేను మా అమ్మకు తెలిసిన సహాయం చేస్తాను.
ఏ పనులు చేస్తారు.
గది శుభ్రం చేయడం, పుస్తకాలు సర్దడం, నీళ్లు తీసుకురావడం వంటి పనులు చేస్తాను.
చాలా మంచి విషయం నేను కూడా మా తల్లిదండ్రులు సహాయం చేస్తాను.
అవునా ఇంట్లో సహాయం చేయడం మంచి లవాటు
ఆ ఆదివారం రోజుల్లో ఏమి చేస్తావు
ఆదివారం నేను క్రికెట్ ఆడుతాను
క్రికెట్ చాలా సరదాగా ఉంటుంది
నీకు ఉదయం చదవడం ఇష్టమా లేదా సాయంత్రం
నాకు ఉదయం చదవడం చాలా ఇష్టం అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది
నిజమే ఉదయం చదివితే బాగా గుర్తుంటుంది
నువ్వు ప్రతిరోజు పుస్తకాలు చదివే అలవాటు ఉన్ ఉందా
అవును నేను ప్రజ నుంచి కనీసం ఒక పేజీ అయినా చదువుతాను
అది చాలా మంచి అలవాటు అ
మనం ఇలా మంచి అలవాట్లు ఉంచుకుంటే
అవును రామ్ అవును ప్రముఖ క్షన్ ఈ రోజు ఎం
సరే నేను నా హో వర్క్ చేయాలి
సరే నాక్ చదువు చేయాలి చదువే చే చెయ్య హలో అభయి
నువ్ ఏ స్కూల్లో చదువుకుంన్నవ్ ఇంగ్లీష్ మీడియమ తెలుగు మీడియమ
ఇంగ్లీష్
ఉ
పోలీ ఇంకేం చేస్తున్నారు టిఫిన్ చేశారా
ఆ
ఏం చేస్తున్నారు మీరు
ఇప్పుడు మే ఓట్ చేసుకోవడానికి వెళ్ళాలి
అందరు బాగున్నారా
హు బానే ఉన్నారన్ మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నారు ఎగ్జామ్ ఎట్ట రాశారు
బానే రిజల్ట్స్ కూడా వచ్చాయి మొన్నే
పాస్ అయ్యారా
ఆ మీరు
మ్ నేను చదువు కోవ
సరే బాయ్
ఆ బాయ్